హలో నమస్కారమండి నమస్కారమండి
ఏం జేస్తున్నారంండి తిన్నారన్నం
క మ క మర
మీ గుడా తిన్నామండి
ఎంజేస్తున్నరండి మీవాళ్లంత
వాయిస అర్థమైతలేదండి
మ్ వాళ్ళంతా ఏం జేస్తున్నారండి బాగున్నార అందరు
ఆ అందరు బాగున్నరండి నిన్న చిన్న ఫంక్షన్ ఉండంగా ఊరుకేళ్ళేసి ఈ రోజ్ పొద్దున్న బస్కి ఒచ్చామండి
మ్ గుడా ఈ రోజె ఒచ్చామండి మార్నింగే ఎన్ని రోజేరేఊర ఉద
ఆ
నండి ఫోన్ వస్తుందా అండి మీకు
అవునవునండి కట్ చేసాను మ్ చెప్పండి ఏంటి విశేషాలు హలో
వంటేం చేశారండి
వంట అండి వంట ఈరోోజు కూర ఏమి వండలేదండి ఇక బస్ కు నిన్న ఫంక్షన్ కాడ కొంచం లేట్ అయిపోయింది నాలుగ్ గంటలకు ఫంక్షన్ స్టార్ట్ చేసి ఆ నాలుగు గంటలకు అన్నం తింటాకె అన్నం అరిగినట్టు అనిపీలే అంత ఇట్ అయిపోతే ఒక దంసప్ తాగినాం పన్నెండు గంటల దాక డ్యాన్సులేసి ఇగ అట్నే పడుకున్నాం పడుకొని పొద్దున్నే మళ్ళా ఐదున్నరక్ లేసి మా బస్సు అంటే ఆ ఊరు దెగ్గర ఆరు గంటలకే ఉంటదండి మల్ళ ఆడ బస్ ఎక్కి ఎ తొమ్మి అ నార్ కు మా ఊరికి బస్ వచ్చింది ఇ రాగానే వచ్చి ఇక అంత ఊడ్చుకొని గిన్నెల్ తోముకొని బట్టలు పిండుకొని స్నానం చేసి ఒక అన్నం వండుకొని ఇంట్లో పచ్చడి ఉన్నాయంండి మొన్న టమాట చెట్నీ నూరిన పచ్చడి ఉన్నాక పచ్చడి కొని తిన్నా మండి వస్తే పడుకున్నామని పడుకున్నామండి
మొన్న ఎంగేజ్మెంట్ ఉంటే వెళ్ళినామండి మా మామయ వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ రోజే వచ్చినాం మార్నింగ్ త్రీ డేస్ అయితుంది పోయి ఆ చాల బాగ జరిగిందండి అహ అయిపోయింద ఊహు
సిగ్నల్ ఉండదా అండి మీ దెగ్గరా అసలు వాయిసు సరిగ్గ అర్ధం అయితలేదు
ఇప్పుడు ఒకేనా అండి అర్థంమయితుంది ఇప్పుడు
ఆ ఇప్పుడు బాగ చే బయటకి వస్తంది ఎంతసేపు బాగా లోపల పోయినట్టు అనిపించింది ఎందుకంటే మన వాయిసు రికార్డింగ్ అయితది కాబట్టి కొంచెం గట్టిగా వినబడాలె కదాండి
మ్
అలా అండి తిన్నార అండి ఏం కూర అండి మరి
తిన్నా మండి టమాట చా రండి
టమాట చార అండి మరి హాస్టల్ కె ఎప్పుడు వెళ్తారండి మళ్ళీ
తెళ్ల్ వారం రోజులే టైం ఉందా అండి పెల్లికి
పెల్లికి వారమవుతుం తొందర్నే వచ్చింద అండి డేటు
పస్తుతో వెళ్ళి పోయింది.
మరి ఎగ్జామ్స్ అంటారు కదా అండి మరి ఎగ్జామ్స్ వదిలిపెట్టి పెళ్లిి కోసం ఉండరా అండి
ఎక్సామ్స్ ఇంటర్నల్స్ అయిపోయినయి అండి
అయిపోయినయ అండి
ఆ అయిపోయినా అండి ఉగాది ముందు రోజునా అయిపోయినాయండి ఇంటర్నల్స్
ఆహ
ఒక రోజు వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కట్టేసి రావాలి మళ్ళీ ఎగ్జామ్ పుల్ చదివ
ఆహ అది వారం రోజుల్లో పెళ్ల్ని టే వాళ్ళన్ని చదురుకోవాలి కదండి అమ్మాయి వాళ్ళు షాపింగ్స్ అబ్బాయి వాళ్ళదంటే ఏవి బ్లౌజ్ గీట్లో ఏముండవు వాటి వాళ్ళ సి
నిన్ననే అయిపోయిందండి. అయిపోయిందండి. బ్లౌజులు కూడా ఇచ్చేస్తారు కావచ్చు ఈ రోజు.
అంటే ఇప్పుడు షాపింగ్ చేసేది అయిపోయిందాండి.
ఆ అయిపోయిందండి. మొన్న ఎంగేజ్మెంట్ అయింది. ఒక రోజు మధ్యలో గ్యాప్ ఉండే నిన్న షాపింగ్ అయిపోయింది. నేను వెళ్ళేసి వచ్చామండి నైట్ వచ్చేసరికి రెండు అయింది.
ఆ షాపింగ్ ఎట్లా అండి? ఆ ఎన్ని రేట్ ఎంత రేట్లలా తీసుకున్నారు ఎట్లా తీసుకు కున్నారు షాపింగ్ ఎట్లా చేసేరు చెప్పాల అండి.
ప ప మ పెళ్లికూతురు అంటే రిసెప్షన్ రోజులు వస్తాది అనుకుంటాది కదా అండి. అవేమో పదిహేడువేలు అట్లా పడ్డవి పెళ్లి చీర కొంచెం తక్కువ. తక్కువ తీసుకున్నారండి. ఆరు ఏడు వేలు పడ్డవి. మిగతావి మూడు వేళ్ళల్లో, ఇంకా రెండు ట్టా తీసుకున్నారు చీరలు
మన ఇట్లా కొంచెం కట్టుకోవడానికి ఉండాల కదండి.
అప్పగింతలప్పుడు కట్టుకుంటారట కదా అండి ఊ చ్చేటప్పుడు మళ్ళీ పూజ చేయడానికి. చడ అవి కొంచెం మూడు వేలల్లో అట్లా తీసుకున్నారండి. రెండు వేల ఐదు వేల మూడు వేలల్లో తీసుకున్నారు.
ఈ చీరలు ఇప్పుడు ఎక్కువ రేటు పెట్టి తీసు కుంటారు కానీ అవి ఒక పెళ్లి రోజు కట్టుకుంటారుండి వా పె చీరలు తీసి పక్కకేస్తారు. వేలకు వేలు పెట్టి కొనడం పక్కకి. పెట్టేయడం తప్పా చేసేది ఏమీ పను ఉండదు.
మళ్లీ ఆ బ్లౌజులు ధర బ్లౌజులకు మగ్గం వర్కు ఫుల్ అవుతాన్నాయి కదండి. మొన్న ఆ ఎంగేజ్మెంట్ అని తే మూడు వేల ఐయి వందలు అంట, మగ్గం వర్కు అంత హేవి చేపిస్తే చూడా వేస్ట్ ఒక్కసారి కట్టుకుంటాం అంతే, ఇగా బీరువలనే ఉంటాయి అవి
ఏమైనా ఇప్పుడు డ్రస్సులు డ్రెస్సులు అని డ్రెస్లు ఏసుకోవడం వల్ల ఈ శారీస్ అన్ని పక్కకి పడ తున్నాయి
అ రైటు పో నడా ఎన్నకు ఎలాసనం ఆ బాగా ఎక్కువైందండి రేటు అయితే ఒకేసారి
మ్
ఇల్లు బానే మళ్ళీ టైం లేదు అనేసి కంగన్ హల్ షాపింగ్ కూడా చేసేసినాం నిన్న. పెళ్లి కూతురికి కాస్ట్యూమ్ లాభం కూడా తీసుకున్నాం అందుకే లేట్ అయిందండి రెండు అయిందండి ఇంటికొచ్చే సరికి నైట్
ఓ మీరుద్దరు పెళ్లి పిల్లలు మీరు వెళ్ళారా అండి
అందరం వెళ్ళినామండి. కొంతమంది దగ్గర దగ్గర వాళ్ళు ఇలా
ఏ ఇప్పుడు తీసుకోవాల్సిన ఏం లేవా అండి. ఇప్పుడు షాపింగ్ మొత్తం అయిపోయినట్టేనా? ఇక్కడ బట్టలు ఎక్కడ షాప్ ఏం చేశారండి.
పడుకున్నాఅండి
నకుండాయి షాపు
కు ఇలాని ఉంటాదా అండి వరంగల్ చౌరస్తా దగ్గర
ఓకే ఓకే కాసంపుళ ఏదంటలే డిస్కౌంట్ కూడా ఉంది కదా అండి.
ఆ రేట్లో అయితే బీభత్సంగా ఉన్నాయి మళ్ళీ అమ్మాయికి హల్లేకి లేహంగా తీసుకున్నది. అదొక పదిహేను వందలు అయింది.
ఆహా!
నే ఇక మొత్తం అయిపోయినాయండి. ఇంకా ఒక సెట్ హారల సెట్ ఉంది ఇగ ఆ రోజు పొద్దున్నే చిన్న చిన్నయి కొన్ని సన హు
ఆ పెండ్లీ అమ్మాయి వాల్లింటి దగ్గర నేనా అండి మరి
ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర్నే అండి
మరి ఎంగేజ్మెంట్ కె ఏమైన్నా డబ్బులు గిట్ల పోయడం జరిగిందా అండి
ఎంగేజ్మెంట్ కు రెండు రోజులు లక్ష న రెండు లక్ష పోస్తున్నారు మ
మీ వాయిస్ అయితే అస్సలు వినబడత లేదు అండి ఏమైందో ప్రాబ్లం మరి
ఓకేనా అండి
మీరు ఇప్పుడు ఓకేనా అన్నప్పుడు మాత్రమే అది గట్టిగా వినబడుతుందండి తర్వాత మొత్తం లోపలికి వెళ్ళిపోతుందండి
లక్షలు రెండు లక్షలు ఓ అండి ఎప్పుడు కట్నం అంతా తెలియదు నాకు కూడా సరిగ్గా
ఆ
ఓ తర్వాత వాళ్ళు పెళ్ళి తర్వాత ఇస్తారు కావచ్చు లేదంటే పెళ్లిలోనే ఇస్తరో తెల్వదండిగా
ఇక వాళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారో
మళ్ళి గ్యాప్ లేదని ఆ పెడు తీన్నార
అమ్మాయిని ఇయ్యాలే కానీ ఇప్పు డబ్బులు ఇయ్యాలే ఇన్ని చెయ్యాలే ఆ ఇంకా చాలా మాట్లాలేవు ఏందో అండి ఆడపిలాంటేనే భయమయితాంది
మన డబ్బులు ఇచ్చి మనమే కొనుక్కోవాలి మళ్ళీ మనమే మాటలు పడాలి
ఉ ఇప్పుడు చూడండి వైష్ణవి అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు న్నందుకు ఎట్లా చంపిరు ఎ చేషిరు ఎంత ఆగమైందండి ఇంకా సెల్లులలో న్యూస్ మోగుతనే ఉన్నది కదండి
ఆ అంత ఆ మొత్త మొత్తం ఆ అ అే ఇంటర్నెట్ లో మొత్తం అదే వైరల్ అవుతుంది కదా అండి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆ
పాపం వాల్ల అన్నయాలట పదమూడు మందట ఎంత
అసలు మస్తు ఏడుస్తున్నరండి వాళ్లు మామ్మీ వాళ్ళ అన్నయ్యలు అసలు
మళ్ళీ అబ్బాయి వాళ్ళఇంట్లో చనిపోయింది చంపిరు అంటే ఎవరు చూడలేదు అనుకుందురు అమ్మాయి వాళ్ళు వాళ ఇంట్లో జంపి వాళ్ళ అమ్మ ఉందట వాళ్ళ అమ్మమ్మ ఉందట అందరూ మళ్ళ బయటనే ఉన్నారట అందరు ఉండి కూడా సంపు తాంటె ఎవరు చూడలేకపోయిండ్రు
ఈ లోపలికి వెళ్ళి ఎవరు చూడరు కదా అండి వాళ్ళు లోపల ఏం చేస్తున్నారో వీళ్ళకి ఎట్లా తెలుస్తది
అదే తెలివకనే అందరు ఇప్పుడు అందరు ఉండి బయట ఉండి ఎక్కడనో తెలివకుంట అడ్రస్ లోపల సంపిండ్రు కాబట్టి ఎవ్వరికి తెలవదు అనుకుందరు బయట వాళ్ళ అందరు ఉండి కూడా అసలు ఏ శబ్దం లేకుండా వాడు చంపిండంటే వాడు ఎంత మోనార్క్ వాడు
మళ్లీ లవ్ మ్యారేజ్ లవ్ చేసి పెళ్ళి చేసుకునుడు ఎందుకు దాన్ని జంపేసుడు ఎందుకు అండి అసలు చ్చి
దారుణం అంటే దారుణం ఇన్ని జరిగినా గాని మార్తలేరండి మరి అమ్మాయిలు కూడా
మారట్లేరు మారరు అమ్మాయిలు మారట్లేరు అట్లనే ఏమి ఉన్నారు ఎన్ని మా ఆయన చేసిన
ఆ అబ్బాయిలు ఏమన్నా మందుడి అబ్బాలో గీదో గదో పట్కొని పెదిరియంగానే పెద్దది అయిపోతారు హ లాస్ట్ కొస్తారే పానాలు ఎవలిగి పోతానే అండి నమ్మిచ్చి గొంతు కొత్తరు వాళ్ళంతే
మొన్న వీళ్ళు వేరే వాళ్ళు లేచిపోయినళ్ళు కూడా పోలీస్ స్టేషన్ పోతే కూడా వాళ్ళకు కూడా చూపించ్రట ఇప్పటికిగి అమ్మాయి పరిస్థితికిిట్ల ఐన్ ది రేపటి రోజు నీ పరిస్థితి ఇట్లా అయితది వద్దమ్మా అని అంటే నా భర్త నా తొట్టి ఏందండి
రా అండి మళ్ళీ వాళ్ళు
వస్తారా అంటారా
పేషన అంట ఉన్నా
పోలీస్ స్టేషన్ క ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని వచ్చారటండి
మ్య పోలీస్ స్టేషన్ కు వస్తే ఇక్కడ నుంచి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వెళ్ళరంట ఎల్తేఇట్ల జరుగుతానై వద్దు వరుస కాదు ఏం కాదు నవ్వు రోజు పొద్దులేతే వేరే వరుసతో పిలుచకొని ఇయ్యాలా ఎట్లా నువ్వు చేయి ఇస్తానవు వద్దు అని అంటే నేను రోజు అట్నే పిలుస్తా అట్నే ఉంటా నా భర్త నాతోటి నెల రోజులు ఉంచి చంపినా మంచిదే ఆయన చేతుల్నేసత్తాగాని నేను ని పెళ్ళి నాకు కావాలే ఆయన లేకుండా నేను ఉండనని మాట్లాడుతుందట
అమో మ్ అబ్బాయి ఏమంటున్నారట అండి మరి
అబ్బాయి ఏమంటలేడట అండి అబ్బాయి ఎందుకు అంటాడు అనడు అమ్మాయి మీదికి దోషిడు సైలెంట్ ఉం డిపోయుండు అబ్బాయి మాట్లాడితే అబ్బాయికి మైక్కలు ఇరుగుతాయి కదాండి ఆ అందుకు అబ్బాయి ఒక్క మాట కూడా మాట్లాడారు మొత్తం అమ్మాయి తీసుకుందాట ఓ అమ్మాయి మాట్లాడాలని డిసైడ్ అయిదట
హు ఇప్పుడు అమ్మాయి వాళ్ళు వద్దదున్నారు అబ్ అబ్బాయి వాళ్ళు వద్ అన్నారు